హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి బావున్నారా హ్మ్ బావున్నా
ఏం జెత్
తిన్నర తిన్నరా
తినలేదండి ఈరోజు అవును అయితే ఈరోజు మా మామయ్య గారి ది వన్ వన్ మా మామయ్య గారిది అది ఏమంటరు డెత్ ఆనివర్సరీ ఉంద ఉన్నదనమాట సంవత్సరిక్ ఉమ్ అంటే నైన్త్ ఇయర్ ఇది
ఓరి దేవుడా ముందుగానే పోయినాడయిత్
నైన్త్ ఇయరు అనమాట అది చేసి చేసాము
అట్లయితే
ఆ శ్రీరామ అత్తలేదా అత్త తోనీ నాకు ప్రాబ్లమ్
ఆహా
మామయతో లేకుంటుమ్డే గానీ అత్తయతో ఉన్నది అత్తయ్య ఈసారి ఏమైందంటే ఆ దగ్గరికి వెళ్ళింది పీచ్ లోకి మళ్లొచ్చింది మళ్ళీ బ్యాక్ వచ్చింది చాలా డాక్టర్స్ ఓ పీ యలేరు అసల్ కీ అలా అయ్యిపోయిండే ఉమ్
మంజోళ్ళనే లేండి బిరిగ్గా దీస్కెళ్లేది
ఉమ్ హుమ్ అదే ఐతే ఇ రోజూ కొబ్బరికాయ్ కొట్టామన్మాట మా మామయ్య గారికీ ఆ కొబ్ బ్బెరకాయలో ఏంటీ పువ్వొచ్చింది మంచిదా
ఉమ్ హు మంచిదే గదా
పువ్వొస్తే మంచి
పూ ఆ మంచిదే అంటారు
అంటే మంచి జరుగుతదనా ఏమని అర్థం
మంచి జరుగుతాదీ ప్లస్సు ఆయన ఆశీర్వాదం లుంటాయి అని ఆత్తమంటారు అని అనుకుంటు తెల్సు నాకంతవర్కు దెల్సు
అవునవును ఉమ్ అదే ఈ సారొచ్చిందీ హ్యాపీ అనిపిచ్చింది ఉదయం నుంచీ అండీ
రోజూ అనుకున్న ఈ రోజు దు అదే ఈరోజు కొంచెం బిజీ గున్నాన్లే నేన్ గుడ ఈరోజు ట్రై జేయలనీ
ఉమ్
అంటే నేను బైట కొద్దిగ్ పనుంటే
ఉమ్
అది చేస్కోనొచ్చీ
ఉమ్
చందండి
తరా
ఉమ్
కొంచ మీకు స్కూటీ వస్తది గదా
హువ్ వచ్చది
నాకు రాదండి స్కూటీ కనిష్టం పూర్క ఒకర్ మీదా కాకుండా మంచి మనం ఓన్గా ఉంటే బాగ ఎళ్ళొచ్చు గదా పెప్పు ప్లస్సా ఏంటి మీ స్కూటీ మాడల్
మాదొచ్చేసీ మీక్ త్యా ఐడియా ఉంద్యా ఛార్జింగ్ దండి మాది
ఓ ఈ సారి దీస్
కరెంట్ ఆ
రీసెంట్గా వచ్
ఆ ఔను ఉమ్ అస్సలు ఆఁ ఆ సౌండ్ రాదు ఆ
కొత్తగొచ్చిందైతే ఎంతగ్ దీస్కున్నరూ
హుమ్ మేం దీస్గోని గుడా త్రీ ఇయర్స్ ఐతుంది త్రీ ఇయర్స్ బ్యాకే సిక్స్ టీన్ థౌజండ్ వడింది
అ సిక్స్టీనా సిక్స్ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఊ ఊ అవునా
తే ఇంగా ఎక్కువే
ఎక్కువ అయ్యుండొచ్చు లేండి ఊ అంటే దాన్కీ ఛార్జింగ్ బెట్టాలి అంటే పెట్రోలొస్తుందిద
ఉహూ పెట్రోల్ గాదు ఛార్జింగే ఇప్పుడు మామొల్ మన ఫోన్ కి ఎట్ల ఛార్జింగ్ వెడుతాం
ఆ
ఆట్లనే దానికి ఇస్తారు చార్జర్ వయరు ఉ మనం కేబుల్ దీస్కొన్ కనెక్ట్ జేస్ ఊమ్
అబ్బా ఎంత మంచిగా ఈజిగా అండి
ఊ చాలా ఈజీనే నేర్చుకుంటే
రాకుటే హాడా ఏ పనైనా అంతే అంటారా
ఏదైనా అంతే రా వొచ్చే వరకు ఒగటి వచ్చినాక ఒక లెక్క
అంతేనా
అంతే మళ్ళి రానంత వరుకు అయ్యో అదేమో ఎందో పెద్దదీ అది అనుకుంటాం వాచ్చాక అదేముండదు హ
హూ ఓహ హేంటో అలా ఉహూ ఆహ లేదు లేదు తినలేను తినాలి ఇంకా అవన్నీ అక్కడే ఉంటాం గదా హలో
ఊ ఊహలో
అక్కడే ఉంటాన్ కదా ఆయిల్ దగ్గెరెనే ఊ కాల్ డింగ్ యూ ఇఫ్ యూ డోంట్ నో దెమ్ విక్జెక్ ద కాల్ ఉ హలో
హలో ఇనిపిస్తుంద్ చొప్పండి ఇంకేమండి పిల్లలు ఈరోజు హాల్డేన అయితే పిల్లలగ్గుడ
ఆ హాలిడే అంటే ఇది ఇంగదిచ్చాం మేమ్
అదే మరి మీరిచ్చారనే నేన్ చెప్తు
ఊ అలా వైనా నాకన్పి చ్చింది పంపించేదే ఉండేనేమో వీళ్ళు చూండి ఉద్దరిచ్ చ్చేది ఏముండే అన్పిచ్యింది గూడ
అన్పిస్తది కాక్పోతే వాళ్ళక వాళ్ళుంటేనే ఇష్టం గదా మరి
ఊ ఊ ఉ కట్లాన్నట్టు అనుకున్నా కానీ మేం గెప్పుడు సెవెన్ థర్ ర్టీకి వెట్యాం మోత్తం అయ్యే వరకి ఏంది టూకేస్తది కేజస్ పూడీలు త్రీకేజెస్ బజ్జీలు మటను చక్కెను కేజెస్ అట్ల ఎక్కువ జేస్నాం ఉహూ
అంటే స్వీటు బెట్టర అనేసి మీరు
ఊ స్వీటు పెడ్తాం
ఉహూ
స్వీటూ అంటే స్వీట్ బాక్స్ దెస్సం స్వీట్స్ ఏమ్ చెయ్యము చెయ్యొచ్చు స్వీట్సు గుడా గనీ స్వీట్ బాక్స్ సప్రేట్ దెప్పిచ్చాం ఫ్రూట్సు ఇంకా అవన్నీ పెట్టేసాం అన్మాట
ఊహ
మీరైతే ఏం ఏస్తారు అట్ సైడూ
మా సైడ్ అయితే ఆల్మోస్ట్లీ ఈ సంవత్సరికం రోజు అయితే స్వీట్లే పెడతారు చికెన్ మటన్న మొత్తం
ఆం ఫర్ మీట్ ప్రిపేర్ చేస్తారా
ఊహు మేం అంటే కొంచెం పూజలో బిజీగా ఉంటాం కదా క్యాటరింగ్ ఇచ్చేస్తా
మీరు క్యాటరింగ్కి ఇచ్చేస్తారా
క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు
అవున ఊ ఇంకా మేమే చేసుకుంటాం అండి బజ్జీలు పూరీలు అని అన్నము కూరలు అన్నీ వేసేస్తాము ఒక పన్నామన్ పెట్టుకుంటాములేండి ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుందన్నమాట నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకాంటుంది ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి పని అన్నీ చేస్తది అనమాట ఆమా అంట్లు దొముతది బా ఇల్లు ఉడుస్తది తుడుస్తది ఒ కిచెన్ అంతా కడుగు టది మళ్ళీ ఇంగ వెళ్ళేసి ఇంటికి దగ్గరనే ఉంటందినమాట స్నానాని చేసుకొని వచ్చి ఇంకా కొంచెం పెట్టాలి కదా అట్లా ఇంక ఈడ స్నానం చేసుకొని వచ్చి ఇంక అవన్నీ కూర్చొని చేస్తామన్నమాట పిండి వంటలు
ఊ
అలా ఊ అందులో మార్నింగ్ నుంచి ఆయిల్ దగ్గరననే ఉన్నా కదండి అందుకని నాకు కు ఇగ ఆకలే ఇవ్వదు
ఆ ఇగ మనం ఇంట్లో ఏదన్నా ప్రిపేర్ చేసేటప్పుడు అది కొంచెం తింటే ఇంక మల్లా అన్నాం కూడా లేదు
మళ్ళీ అన్నీ ఉన్నాయి లేందంటూ లేదు కానీ ఏది నాదం పెద్ద బోటి ఉంది మటన్ ఉంది చికెన్ ఉంది కానీ అట్లాగే ఊడ్చున
ఇంట్లో ఉన్నప్పుడు మనకు తినిపీదండి తినుబుద్ది కాదు వేరే వాళ్ళు వండుకొని దింటాంటరు చూడు
ఏదన్నా పెళ్ళి అట్లా మన ఇంట్లో పెళ్ళి ఉంటది అనుకోండి అనుకుంటాం కానీ అసలు మనం ఇంట్లో మనమే సరిగ్గా దినం అసలికి
తినలేమండి అదయితే నిజం
ఊ
అంతెందుకు మనం ఇంట్లో ఉండి ఏదైనా సరేగా ఒకా తింటాం కానీ ఇప్పు బయట ఫంక్షన్ కెళ్ళొచ్చామంటే ఇంకా అసలు అక్కడ తినలేము అసలు స
ఊ అవును ఇంకా మనమే రెగ్యులర్గా వండుకునేటివే కరెక్ట్ టూవె తింటాం ఇంకా కదా ఉ
ఆడ ఎన్ని రకాలు ఉన్న మనం మనస్ఫూర్తిగా తినలేము
అవును ఊ అన్ని వెరైటీస్ తినబుద్ధి అసలకి అన్నీ చూసేవరకి కూడా ఒక్కసారిగా ఎక్కువ చూస్తాము కదా అవి కూడా తినాలనిపీయదు ఎక్కువ క్వాంటిటీవి చూస్ ద్దామనుకోండి అవి ఇంట్లో కానీ మనకి ఎక్కువ లబ్యా ఉంటుంటాయినుకో కొండేవి తినం ఏమైనా తక్కువ దొరికేటివే ఇష్టం పడతాం
ఏం చేశారు తిండానికి ఇప్పుడు మీరు
ఇప్పుడ ఎగ్ ఫ్రై చేసినా అండి కొంచెం బయటకెళ్లొచ్చి కొంచెం అలసటగా ఉంటే
హ్మ్
ఎగ్ ఫ్రై చేసేసి గోబీ ఉండే గోబీతో తినేసారు పిల్లోళ్ళు గోబీరైస్ చేస్కొని ఇంకా మా ఆయనకి నాకు ఎగ్ చేస్ ఆహ గోబీ తెచ్ కున్నారు దాంట్లో అన్నం రైస్ ఎసుకొని తింటాన్మాట ఇలు
ఆ హ్మ్ గోబీ అంటే అంటే బయట్నుంచా
మ్మ్
మ్మ్ హు
ఇంకా నేను మా ఆయన ఎగ్ ఫ్రై చేస్కొని గోబీతో ఆ అవును గదే
రైస్ తో తింటారా ఆ హు హ్మ్
తినడం ఇష్టం అన్మాట
హ్మ్ హు
ఆ అందుకని ఇంకా వాళ్ళు అది తినేసారు మేమైతే ఇంకా నేను మాయన ఎగ్ ఫ్రై చేసాను ఇంకా అది కొంచెం తినేసి పెరుగేస్కొని తినేసి
హ్మ్
మంత్ అయిపోయింది అని క్లీన్ చేసేసి అయిపోయింది పని
అయిపోయిందా తినేసారా
హ్మ్ తినేసామండి
త కర్రీ క్ చపాతితో ఏమ్ తిన్నరు
ఎగ్ ఫ్రై
రైసేనా
ఎగ్గు ఫ్రై అండి
ఎగ్గు ఫ్రై ఉంటంది కదా దాన్ని దేని తో తిన్నారు రైస్తోనా చపాతీస్ స్తోనా
చపాతి అండ్ రైస్
చపాతి అండ్ రైసా హు హ్మ్
హ్మ్ హ్
అంటే నాకు ఎక్కువగా అవి కొంచెం చపాతి జొన్న రొట్టె అలా ఇష్టం అనమాట తర్వాత ఇగ సెకండ్ ఆప్షను
లే రైస్ ల గుడా బాగుంటది
ఆ రైస్ లొ కుడా బాగుంటది కొంచం అది ఉంటే ఇంకా బాగుండేనేమో అనిపిస్తుంటది అనమాట
మ్మ్
అల
అనిపిస్తది
మీ దగ్గర ఏది ఫేమస్ ఫుడ్ ఎక్కువగా చేస్తారు అంటే ప్చ్ మాసైడితే నాటుకోడి అట్లా ఎక్కువ చేస్తరు ఇష్టం కొంచెం తెలంగాణ అంటేనే అట్లా ఉంటుంది అంటే మీ సైడు
మా సైడు అదే చెప్తున్నా కదా అండి జొన్నారోట్టే ఎక్కువ కర్రీ ఏ కర్రీ అంటే ఇదంటూ ఏం లేదండి అన్నీ చేసుకుంటారు
అవునా ఉ జొన్నలు ఏ జొన్నలు వాడతారు మీరు ఎక్కువగా అంటే రకరకాలు ఉంటాయి మేమైతే అంటే పచ్చజొన్నలు ఇంట్లో కొంచం షుగర్ పేషెంట్స్ వల్ల
ఉహు మేము అలాగ కాదు తెల్లజొన్నలు అంటారు అన్నీ తెల్లజొన్నలు
తెల్ల జొన్నలలో మల్లి కొన్ని నీరు జొన్నలు ఉంటాయంట సాయి జొన్నలు ఉంటాయంటా కదా అండి
ఏమొ అండి దాన్ల గురించి నాకు తేల్దు అంతగా
అవునా ఉమ్ హు ఓకే అదే
ఏవొ తెలిదుగానీ
అవునా
ముత్యాల్ జొన్నలు అంటారూ చానా రకాలు ఉండయి నాకు తెలీదు అంతే
ఓకేఓకే అంటే పంటలు పండిస్తన్నారు గదా లా ఏమైనా తెలుస్తదేమో అని అనుకుంటున్నా
పండవు అండి జోన్నలు
ఉమ్
అంటే ఎక్కడ నించినో తీసుకొస్తారు
ఉ ఊ అంటే మీరు గూడా కొనుక్కోవడమేనా
ఉ కొనుక్కుంటామండి